హలో
హలో వినిపిసుందా
ఆ వినిపిస్తుంది మీకు వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది హాయ్
బాగున్నారా
అ
బాగున్నా ఏం చేస్తునారు తిన్నారా
ఇంకా లేదండి తినలే తినాలి మీరు
తిన్ లేదండి
ఎం చేశారు ఈ రోజు స్పెషల్ ఈ రోజు స్పెషల్స్ ఏంటీ
పు విత్ ఆమ్లెట్ అండి ఆ
మీరే చేసారా
లేదండి మా మమ్మీ చేసింది
అవున నార్మల్గా మీరు అంటే ఎగ్స్ బాయిల్ బాయిల్ లాగా తింటారా ఇట్లా ఆమ్లెట్ గనే తింటరా ఎక్కువ
ఆమ్లెట్ గానే తింటానండి
అది అట్ల హెల్తుకి మంచిది కాదు కదా అంత
అవును కాని ఇక నాకు నార్మల్ గా ఆమ్లెట్ ఇష్టాం బాయిల్డ్ ఎగ్స్ అంటే నార్మల్ గా ఓన్లీ అప్పుడప్పుడు ఎర్లీ మార్నింగ్ తింటాను
ఊ
మీరు ఎట్లా తింటారండి
నార్మల్ గా బాయిల్ ఎగ్ ఎక్కువగా తింటామండి
అవునా
నాది ఇది ఈ రోజు లా వినబడుతుంది మీది మీ మీరే ప్రిపేర్ చేస్తారా ఇంట్లో
లేదు లేదు మమ్మీ చేస్తుంది ఈ మధ్యన నే కుకింగ్ చేయట్లే
అవునా బాగా స్వీట్ ఎక్కువ తింటారా స్పైస ఎక్కువ తింటారా మీరు
స్పైసీ ఫుడ్ే తింటామండి స్వీట్ అంతగా తినము ఆ మీరు స్వీట్ ప్రిఫర్ చేస్తారా
ఏదైనా స్పైసీగా తిన్నప్పుడు ఇ తర్వాత ఖచ్చితంగా స్వీట్ తింటాం అంటే క్రేయింగ్ ఇంకా వచ్చేస్తుంది కదా ఎట్లనా స్పైసీ తిన్నాక
అవును
అట్లా ఉంటా స్పెసిఫిక్ స్వీటే ఎక్కువగా తిన్నాము చాలా తక్కువ స్వీట్
అవు
హ మళ్ళీ ఇప్పుడు అదంటే షుగర్ అంత కూడా అంత బాగా వస్తా లేదు కదా
ఆ
దాని వాళ్ళ లేని పోనీ
ఈ మధ్య ఏమన్నా కొత్తగా వంటలు ట్రై చేశారా
ఆ అంటే ఏం ట్రైలు చేయలేదండి ఉగాది రోజు భక్షలు చేసుకున్నాం ఆ మొన్న రంజాన్ రోజు సేమ్యా చేసాం అంతే
భక్ష్యాలు మీరు ఎలా చేస్తారండి లైక్ పూర్ణం లోపల పెట్టి ఇట్లా చపాతీ లెక్క చేసి చేస్తారా లేదంటే టూ టూ చపాతీ చేసి మధ్యలో పూర్ణం పెట్టి
అ లేదు పూర్ణం నార్మల్గా చపాతి జేసి అది బాగా మెత్తగా కలుపుకొని నానబెట్టాలి కదా అనుకో రేపు దానిన తర్వాత దానిలో ప్పలా ఇది పెట్టి అదే శనగ పప్పు మిక్స్ పెట్టి మిక్స్ పెట్టి నార్మల్ గా చపాతిరాగా ఒత్యాస్త డబల్ తీసుకొని చెయ్యము
అవునా
ఉమ్
మద్య ఏం అన్న షాప్ ఇంగ్ మేం నార్మల్ గా టూ టూ చపాతీస్ చేసి చేస్తాం
మేము కొ ఆయిల్ ఫ్రై చేస్తారు ఆయిల్ ఫ్రై చెయం మేము ఎక్కువ
మా మమ్మీ ఆయిల్ ఫ్రై చేస్తుందండి ఎక్కువ
మ్ట్గావలసి కాస్తకఆయిల్ వేసి టూ త్రీ డ్రాప్స్ అట్లా
చపాతి ఫ్రై చేసినట్టు చేస్తారా
అలానే చేస్తాం ఆయిల్ ఫ్రై అంత చెయ్యం మరీ ఇంకా చాలనాా పీల్చుకుంటుంది ఆయిల్ అని చెప్పేసి చాలా త కోవ ఏదు
అర్ధం కాలేదండి
మేము ఆయిల్ చాలా వరకు తక్కువగానే తింటాము అవాయిడ్ చేస్తాము ఆయిల్
మా మమ్మీ చా బానే చేస్తుంది లేండి ఆయిల్ యూస్ చేస్తారు మంచిగనే
హహు మా మమ్మీ తక్కువగానే యూస్ చేస్తుంది
ఏమన్నా షాపింగ్ చేసారా ఈ మధ్య
షాపింగ్ అంటే ఒక డ్రెస్ అట్లా ఆర్డర్ పెట్టాము నేను ఆన్లైన్ షాపింగ్ ఆఫ్లైన్ షాపింగ్ చేయలేదు ఈ మధ్య ఆన్లైన్ లోనే ఒక టూ డ్రెస్సెస్ అట్లా ఆర్డర్ పెట్టాను ఇంకా రాలేదు రావాలి హ్మ్ ఎప్పుడు వస్తు
ఏటన్నా బయటికి ఎళ్లారా
ఈ మధ్య హ్మ్ కుదరలేదు అంటే మా హస్బెండ్ ఇంకా డ్యూటీకి వెళ్ళిసి వచ్చే వరకు టైం పడుతుండే చీకటైతుండే టైమ్ ఎ ఇంట్రెస్ట్తు మొన్న హాలిడేస్ రోజు ఎల్లా
హ్మహు
ఉమ్ అట్లాన్న బయటికి వెళ్ళేసి అలా బయట అలాంటి తినేసి అట్లా బయటికి ఎదురెసివచ్చాము షాపింగ్ చేద్దాం అని అనుకున్నా అని ఇంక ఎక్కువ తిరగలేదు అంత టైం లేకుండే అర్థం కాలే
ఆఫర్స్ ఉన్నాయి కదా సమ్మర్ ఆఫర్స్
ఆ అవునండి ఆ పెట్టారు సూశాను నేను అంతే వెళ్ళనీకి వీలు ఉండడం లేదు ట్రై చేయాల మనము అంటే మీరు చాలా వరకు ఆన్లైన్ లో తీసుకుంటారా ఆఫ్లైన్ లో తీసుకుంటారా
నేను ఈ మధ్య ఆన్లైన్ లో ఓన్లీ కొద్దిగా అంటే స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ఏ తీసుకున్నాను వేరే ప్రోడక్ట్స్ ఏం తీసు కొలెగో
ఓకే
హ్మ్
నేను ఆన్లైన్ లో చాలా వరకు స్కిన్ ప్రోడక్ట్స్ ఎప్పుడు తీసుకోలేదండి నేన్ అసలు అయినా ఎక్కువ యూజ్ చేయ అంటే మేము మేకప్ లాంటిది ఎక్కువ యూస్ చేస్తారా
లేదండి యూస్ చేయను ఓన్లీ ఒక మాయిశ్చరైజర్ ఒకటే యూస్ చేస్తాను
ఆ ఔనా ఏం ఆఫర్లండి అసలు మేకప్ అంటే నచ్చదు చాలా వరకు నేను ఫేస్కు అంతా ఏం పెద్ద ప్రోడక్ట్స్ పెట్టాను చాలా మంది ఫౌండేషన్స్ ఆ క్రీమ్స్ ఈ క్రీమ్స్ అని బాగా పెడతారు కదా
అవునండి నాకు కూడా అంత స్కిన్ కి పడదు నార్మల్గా ఫౌండేషన్స్ అవన్నీ
ఉమ్ నాకు కూడా నచ్చదు నా ఆ నా స్కిన్ కి కూడా అంతగా పడదు ఉమ్ ఎక్కువ ఈ మధ్య చాలా మంది యూట్యూబ్ లో అందులో బాగా ప్రమోషన్ చేస్తున్నారు రా స్కిన్ ప్రోడక్ట్స్ ఏం ప్రోడక్ట్స్ అని
తిన్నారు
నువ్వు కూడా చాలా ని మటి వాాల సైడ్ ఎఫెక్ట్స్ ఎంత ఘోరంగా వస్తు బళ్ళ భయం
నార్మల్గ నేను కూడ ఈ మధ్య ఏది యూజ్ చేయలే నార్మల్ గా నా ఫేస్ కూడ ఏది పడదు స్కిన్ కేర్ లైక్ ఫేషియల్ అని అవి ఇవి చేసుకుంటూ ఉంటారు కదా
అవున్ చాలా మంది ఫేషియల్స్ మేకప్స్ చాలా వె ఉందంటారు
స్కిన్కి పడదు కాబట్టి మేమ్ కూడ ఎక్కువ యూజ్ చేయము
అహ హా ఉహు
ఇప్పుడ్ డిన్నర్ కి ఏమైనా ప్రిపేర్ చేసారా
అవున
హలో
హెలో
హా చెప్పాలి
డిన్నర్కి ఇప్పుడెమన్నా ప్రిపేర్ చేశార ప్రిపేర్ చెయ్యాల
ఇందాకే ఆల్రెడీ చేసా ఎగ్ అని చెప్పాన్గ ఎగ్ టమాటా చేస్తాను మ మేము ఇంకా ఇక తినలేదు ఇంకా తినాలి యాక్చువల్ అయితే తొందరగానే తింటాం గానీ ఈ రోజు కొంచెం ఇక ఈవినింగ్ కొంచెం ఫ్రూట్స్ అలాంటి వి తిన్నాను
అవున
హ అంత ఆకలి ఇవ్వట్లేదు ఇప్పుడు ఆకలి కూడ అంత అనిపించట్లేదు అందుకోసం లేటు గా తిన్నామ అని చెప్పి అట్లా కూర్చున్నా మేము బయట ఇక సమ్మర్ అంటె చాలా వరకు బయటె కూర్చుంటాము చాల వరకు అందరుూ సమ్మర్ వచ్చ ఏ బయట బాగా కూర్చుంటారు కదా ఎంజాయ్ చేసుకుంటా చల్ల గాలిక్
అవును
ఏ సీజన్లో కూడ అట్ల కూర్చోలేదు ఒక సమ్మర్ లో తప్పించి
సమ్మర్ ఇగ బయటె ఇప్పుడ్ టెంపరేచర్ ఎక్కువే ఉంది కదా సో ఇక తప్పదు ఈవినింగ్ టైమ్ లో బయట కూర్చోడం
ఈవ్నింగ్ టైమ్ లోనె ఇంక అ బయటికి వెళ్తాను ఎక్కుగా
అవున
హుమ్ హు మీీరు ఏటన్న బయటకి వెళ్ళార
టు వెళ్ళలేదు ఇగ మొన్ననే లైక్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికెళ్ళి డ్యామ్ కెళ్ళాము మంచిగ వాటర్ లో ఎంజాయ్ చేసాము
హుమ్ ఒకే